ఆ
ఆ చెి చెప్రా
ఆ ఏం చేస్తాన్వరా
ఎం లేదే ఇగో జ్యూస్ చేద్దామని అన్నితీసి బయటపెడితే వాడు అన్ని తింటాండు
ఆహా మీ బ పు ఏం చేస్తాండు
ఏమో వాడు కోతి లెక్క తిరుగుతాండు కో
ఆ ఏ ఏం వంట చేస్తానవే
ఏరు చికెన్ వ చ
ఆహా మీ వల్ల వాయిసు బాగానబడుతాంది
ఆహా ఎట్లా మరి ఫ్రీయా అదే ఫ్రైయా పులుసా
పూలుసే కావాళ్ళ పులుసే ఆ చికెన్ పుల్సే
ఆహా మసాలాలు ఎక్కువ వాడతావా కారం ఎక్కువ ఎత్తావా
ఆ
హలో
కారం ఎక్కువేత కారమే ఎక్కువేత
ఆహా మసాలాలు తక్కువ విన పడతంది మీ వల్ల మాట్లిన వాడతానే నువ్వు సప్పుడు ఎత్తలేవు.
నేను గుంతు పెట్టుకొని మాట్లాడతన వంట చేసుకుంటా.
ఆహా బ్లూట్
ఏం ఏం కూర వండినవు నువ్వు ఏం కురోండినవు.
నేను ఇవాళ పప్పు పెసరపప్పు చేసినా ఆ మ ఇంట్ల లే ఏడ అయినా కిరాయి పోయిండు. ఆ కిరావయన ఏ ఏనయిట్త్త తెలివది. ప్రతి సండే మేము చికెను పూరీలు బగారా రైస్ పూరి లేకపోతే, చెపాతి ఖచ్చితంగా మీ ఆయన వచ్చిండ డ్యూటీకి పోయి.
హా పొదిగేల పోయిండు వస్తా లేదా ఇనపడతలేదా
కొంచెం కొంచెం కట్ ఇనపడతాంది
ఆ ఇంక చాలే ఇనపడుతోంది. నాకు నువ్వే ముందు ఏ మల్లా మాకి ఇనాపడతందే.
నాకుడా ఇనపాడ్ తమదే మరి హలో
మరి
నాకు కూడా వినబడుతాందే
మరి అలో అలో అ అ నాకు టెన్షన్ మాట్లాడు
ఆ నూయ చాపుడు
న మాట్లాడతున్నా.
సబర్త
పూజ పూజ వయిస్ బ్రేక్ అయితది నీది హలో హలో హలో హలో హలో హలో హలో